అ ఎలా ఉన్నారండి
బాగున్నానక్క మీరు ఎలా ఉన్నారుా
ఆ బాగున్నాన్ రా అయిపోయిందా పని పిల్లలు ఆ స్కూల్కి
అన్నిీ కంప్లీట్ అక్క
ఆ హౌస్ వైఫ్స్ అంటారు కానీ జాబ్ కిెళ్ళే వాళ్ళకంటే హౌస్ వైఫ్ కే ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంట్లో పని అని అంటే అసలద్ ది ఆఫీస్ పని అయితే ఒక టైమింగ్స్ ప్రకారం ఉంటది కదా మనకి ఇంట్లో వర్క్ అంటే అస్సలు అవ్వనే అవ్వదు మార్నింగ్ అవును మార్నింగ్ ఏది చేసినా ఇంకా పెండింగ్ నెక్స్ట్ డే ఇంకా క్యారియన్ అవుతూనే ఉంటది హుమ్ అన్నిీ ఉన్నాయి వాషింగ్ మిషిన్స్ అన్నిీ వచ్ అయినా గాని మన హౌస్ వైఫ్ కి అసలు ఇది ఉండదు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని పంపించాలి
నేను ఇక్కడ పవర్ కట్ అయింది
ఓ
ఇవాళ సాటర్డే సెకండ్ సాటర్డే కదా
అవునవును ఈ రోజు హాలిడేనా పిల్లకి
వెళ్లారు ఏదో ఎగ్జామ్స్ ఏదో జరుగుతున్నాయం టా టెస్ట్స్ ఏదో అందుకని చెప్పి వెళ్ళున్నారు
ఓకే ఓకే హుమ్ హౌస్ ఆ అయిపోఇంది రా ఇదో అది మార్నింగ్స్ ఎక్కువ ఆ స్పెషల్ అవి అలా ఏం లేదు ఆ మామూలు ఈ రోజైతే లైట్ గా గోధుమ రవ్వ ఉప్మా చేశాను హుమ్ ఆ పిల్లలకి అందరికి నేనేమో ఒక ఎగ్ తిన్నా కొంచెం రాగిమాళ్ళ చేసి పెట్టుకున్నాను కొంచెం అది కూడా ప లెవెను ఆ టైం లో కొంచెం
నేను పిల్లల కోసం మ్యాగీ అడిగారు గాని మ్యాగీ చెయ్యాల నిన్నే చేసాను మ్యాగీ మళ్ళీ ఈ రోజు ఎందుకని చెప్పి సేమ్యా చేస్ సేమ్య చేసేసి సేమ్య ఉప్మా చేసుకుం తిన్నారు ఇంకా అన్నం చేసి సాంబార్ చేసాను వాళ్ళకి క్యారీ ఇచ్చాను మార్నింగ్ ఈరోజు కొంచము హుమ్
హుమ్ అసలు మనకి మ ఆ అవును మనకి ఇంట్లో చిన్ చిన్న ప్లేస్ ఉంటే కూడా ఆ కొంచెం గార్డెన్ టైప్ లో కుండీలలోనే చ్చిన్ చ్ చిన్న మొక్కలు పెట్టుకోవడం ఆ చిన్నవి అంటే కరివేపాక్ అంటే కొత్తిమీర
మ్ హు మ్
అట్లాంటివి పెట్టుకున్నా మనం పెద్దగా పెద్ద ప్లేస్ ఉంటే ఓకే మనం మంచిగా గార్డెన్ చేసుకోవచ్చు హుమ్
మొక్క ఆ కుండ్డిల్లోనే పెట్టుకున్నాము
అపార్ట్మెంట్స్ లో ప్లేస్ దొరక కదా మాదైతే అపార్ట్మెంటే దొరకదు ఉన్న బాల్కనీలోనే కొంచెం చిన్న చిన్న ఇవి పెట్టుకొని మనం ఇంట్లో చేసుకున్నది మన ఆ కూరల్లో వేసుకుంటే అదొక తృప్తి
ఆ ఆ మా ఇంటి దగ్గర కూడా కరివేపాకు చెట్టు పెంచుకున్నాం చాలా పెద్దది వచ్చ వచ్చింది మళ్ళీ ఎందుకో దాంట్లోనే అది వేబ్ చెట్ వచ్చే కొకి
అయ్యో అయ్యో బ్యాగ చెట్ తీసేయండి
ఆహా లేదు లేదు కరివేపాకు చెట్టు తీసేసి వేప చెట్టు
క అనులే అ చెెట్
ఆ మంచిది ఇప్పుడు జాం చెట్టు వేపు చెట్టు కొంచెం పెద్దలవి జామ్ చెట్టు ఇట్టు కూడా జామ్కాయల్ కాస్
ఓకే ఓకే ఇంకా ఇంట్లో ఏం చేస్త స్తారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మీ రొటీన్ ఏంటి
మా రొటీన్ ఏముందక్క ఈ బట్టలన్నీ వాషింగ్ మిషిన్ వేసుకోవడము అవి ఇంట్లో సామాన్లు అన్ని గడుక్కోవడము సర్దుకోవడము ఇంకా చిందర బందర అయిపోతే తుంది కదా వాళ్ళు వెళ్తే ఇంకా అవన్నీ నీట్ గా చేసుకోవడం స్నానం చేసుకోవడము దీపం బట్టి
అవును అసలు అందరు అంటారు హౌస్ వైఫ్ క ఏం పని ఉంటది పిల్లలు అయిపోయిన తర్వాత ఖాళీయ అంటారు కానీ అస్సలు కాదు ఆ హస్సలు కాదు అవును ముండేది కరెక్ట్ కర మొన్న ఎక్కడో చదివాను రా నేను హౌస్ వైఫ్ అంటే అసలు అన్నిటికంటే పెద్ద ఎగ్జిక్యూటివ్ జాబ్ వాళ్ళు డాక్టరు ఇంట్లో హెల్పరు అన్ని అన్ని పనులు ఇంకా వాళ్ళే కదా చేయల్సి
మామూలుగా వీళ్ళకైతే సండే సండే అన్నా ఎప్పుడన్నా హాలిడేస్ మ హిడే కదా మ ట్ ఫో అవర్ బ సెవెన్వర్స్ ఏమో రెస్ట్ చేసు
అవును నైట్ పడుకునేటప్పుడు మాత్రమే ఇక్కడ కూడా సండేస్ కూడా మనకి పిల్లలు ఆ స్పెషల్ అని ఈ స్పెషల్ అని హస్బెండ్ బయటికి వెళ్ళాలని మా హస్బెండ్ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు
అవును అప్పుడు ఇంకా అక్కడ మనకి రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది
ఇంకెక్కడ రెస్ట్ దొరుకుతుంది అసలు హౌస్ వైఫ్ అంటేనే పెద్ద ఎగ్జి టివ్ జాబ్ అస్లు అది అన్ని అన్ని చేస్తారు వాళ్ళు ఇంట్లో పని పని అమ్మాయి దగ్గర నుంచి డాక్టర్ వరకి కేర్ టేకర్ వరకి హెల్త్ అసిస్టెంట్ వరకి అన్నిీ వాళ్ళే చేస్తారు హౌస్ వైఫ్ ఇస్ ఎ గుడ్ జాబ్ అలు ఎవరు దాన్ని తక్కువ చేసి చూడకూడదు ఇంకా డైలీ రొటీన్ లో మీరు ఇంకా ఏం చేస్తారు అంటే ఖాళీ టైం ఏదైనా కొంచెం ఖాళీ టైం దొరికితే
కొంచెం ఖాళీ టైం దొరికితే ఆహా లేదక్క అది టైలరింగ్ నేర్చుకో పోలనిండి ఇంట్రెస్ట్ ఉన్నింది కానీ బట్ అది ఎందుకో నాకు అది రావడం లేదు టూ త్రీ టైమ్స్ నేర్చుకొని ఆ వదిలేశాను మళ్ళీ బ్యూటీషియన్ నేర్చ కుందాంని చెప్పి ప్లాన్ చేస్తున్నాను ఇట్లు కూడా ఆ బ్యూటీషిన్ ఇంకా దూరం అయిపో పోతా ఉంది
అవును కానీ బ్యూటీషియన్ కోర్స్ చేస్తే ఈ రోజుల్లో ఇట్స్ వెరీ గుడ్ ఎందుకంటే మనం ఇంట్లోనే చిన్నగా ఇది క్లినికల్ ఆ పెట్టేసుకోవచ్చు ఆ వాళ్ళకి హ
ఒకసారి మన ప్రొడక్ట్ మన అన్నీ నచ్చినాయ అను కోండి ఆటోమేటిక్ గా కస్టమర్స్ అనేటి
హ్మ్ మనం వాళ్ళతో ఆ మింగిలియ్యే విధానాన్ని బట్టి మంచిగా చేస్తున్నాం అనుకోండి చక్కగా ఇంటికే వచ్చేస్తారు ఒక చిన్న రూమ్ ఎలాట్ చేసుకుం టే చాలు కానీ ఏదో ఒకటి ఈ రోజుల్లో హౌస్ వైఫ్స్ అంటారు కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు రా
నేను హ్మ్ మ్మ్ క్లాతింగ్ ఏదైనా పెట్టాలి అనుకుంటున్నాను ఇంట్లో నే కొంచము
బెస్ట్ అది కూడా మంచి బిజినెస్ ఏంటంటే ఇప్పుడు క్లాతింగ్ అసలు ఎక్కడ చూసినా అ హోల్ సేల్ లో ఆ మంచిగా దొరుకుతున్నాయి తక్కువలో దొరుకుతున్నాయి ఆ ఇక్కడ ఆ హైదరాబాద్ లో బా దొరుకుతున్నాయి
అయినా కూడా ఇక్కడ అప్పులు ఎక్కువైపోత ఉన్నాయి మనకి తర్వాత ఇస్తాము తర్వా అవన్నీ కలెక్ట్ చేసుకునే పేషెన్స్ ఉంటే పెట్టుకోవచ్చు మనకంత పేషెన్స్
అవును కానీ ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళు వస్తార్ రా మనం వాళ్ళని గట్టిగా ఫోర్స్ చేసి ఇవ్వండి అని చెప్పి మనం ఫోర్స్ చేయలేము మ్ అక్కడే మనకి దెబ్బ తింటది అసలు అప్పు అలాంటివి పెట్టకూడదు
బిజినెస్ అన్నప్పుడు ఏదో ఒకటి ఒకటి రెండు సార్లు అయితే ఓక్ ఓకే రొటీన్ గా ఇవే జరిగితే ఏట్లా ఇబ్బందిగా ఉంటుంది కదా
ఇప్పుడు ఎవరన్నా తీసుకొని వెళ్ళి క్రెడిట్ తీసుకొని వెళ్ళినా అది ఇచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళచ్చు అలా కాకుండా అన్ని యాడాన్ అవుతుందనుకో అవును అన్ని యాడా ఆన్ అవుతుంటే చాలా కష్టం అవుతుంది మనకి మళ్ళీ ఆ ప్లస్ రొటిన్ చేసుకోవడం కష్టం అవ్తది అట్లా చిన్న చిన్న బిసినెస్లు మనక్ ఇట్లా ఆ హౌస్ వైఫ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ఓ చిన్న ఆ గెట్టుగేదర్ లా పెట్టుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇద్దరు ముగ్గురు కలిసి అంటే ఇంకా బాగుంటది
మ్ క్యాండిల్స్ కూడా కొంచెం బెటరే అక్క క్యాడిల్స్ జాప్ ఇంట్లో
ఎస్ ఎగ్జాక్ట్లీ బాగా చెప్పావు క్యాండిల్స్ ఈ మధ్య పెర్ఫ్యూమ్ క్యాండిల్స్ అని చాలా రక్రక్
చ వాటిలో కూడా రకరకాలు వస్తున్నాయి కదా అట్రాక్స్ అట్రాక్ట్ చేయడానికి చాలా చాలా రకాలుగా వస్తున్నాయి యీ ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి మనము వన్ లాక్ వర్
కానీ కొంచెమైనా మనం పెట్టుబడి పెట్టాలి రా అదే ప్రాబ్లము ఇదేంటంటే లేడీస్ నమ్మి ఇంట్లో వాళ్ళు పెట్టడానికి కూడా ఆ మీరేం చేస్తారులే అన్న ఫీలింగ్ ఫస్ట్ నుంచి ఉంది అందరికి కానీ ఇప్పుడు అలా లేదు ప్రతి ప్రతి గర్ల్ ప్రతి వుమెన్ సి కెన్ డూ ఎనీథింగ్ అలా ఉంది అలా అలా మోటివేట్ అయ్యారు గర్ల్స్ గానీ లేడి
అవు అవును చిన్న స్కూల్లో స్కూల్లో నుంచి వాళ్ళు నా విధంగా చేసు ప్రిపేర్ చేస్తున్నారు కదా
అవును అవునమ్మ ఇప్పుడు స్కూల్స్ లో కూడా మంచిగా అన్ని నేర్పిస్తున్నారు కుటి ర పరిశ్రమలకు కావాల్సి
ఇప్పుడు పిల్లలు మన దగ్గర కన్నా స్కూల్లో ఈ చు చుట్టుపక్కల వాతావరణము దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళ మైండ్ మెచ్యూర్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతా ఉండాది మన త మన ప పేరెంట్స్ గడిపే టైం కన్నా ఆ అక్కడ ఉన్న వా లా కొలీగ్స్ గాని అరే ఫ్రెండ్స్ గానివ్వండి టీచర్స్ కానివ్వండి వాళ్ళ బాండ్ డింగు ఎలా ఉంటుంది ఏంది అనే దాని మీ దాని ప్రకారమే ఇప్పుడు ఇద
అవును మనం ఇంట్లో ఏదన్నా లేడీస్ ఏదన్నా పెట్టు న్నా కాని అది పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి ఆ అనుగుణంగా ఉండేది పెట్టుకు ఇంకా మంచిది తర్వాత ట్యూషన్ హోమ్స్ ట్యూషన్ హోమ్స్ వచ్చేసి అది చాలా చాలా మంచిది ఒక విధంగా మాట్లాడితే పెద్దగా ఖర్చు లేని ఇన్వెస్ట్మెంట్ ఉండదు నో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రాఫిట్ అన్నట్టు ఉంటుంది అంది
అవునవును
మనకి ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే చాలు ప్లేస్ కొన్ని కూర్చోటనికి కొంత మెటీరియల్ చేపలని లేకపోతే చిన్న పెంచ అలాంటివి ఉంటయి సరిపోతుంది మనం మన మన తెలివి మన నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అట్లా పెట్టు కొ కూడా చిన్న పిల్లలకి మన
చె
ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ ఒక ఒక గ్రూప్ దాని తర్వాత బుక్స్ అవి పూర్తిగా వేరుగా ఉన్నాయి అంటే ఎక్కువ నాలెడ్జ్ తో ఉన్నాయి
అవునవును ఈ ఎవ్రీ ఇయర్ బుక్స్ అనేది కూడా చేంజ్ అయిపోతా ఉంది కదా అక్క ఇప్పుడు ఇయర్ ఇయర్ చదివిన బుక్స్ నెక్స్ట్ ఇయర్ రావట్లేదు
అవును
ఆ సో అనే అప్పుడు అక్కడ మళ్ళీ మనకి కొత్త నాలెడ్జ్ అనేది వచ్చు
కొద్నా ఇప్పుడు టీచర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళైతే ఇం కా ఎవ్రిడే స్టూడెంట్స్ టీచర్ టీచర్ అన్నది టీచర్ గానీ మదర్ గా